హలో
హలో
ఆ
వినిపిస్తుందా
హలో
ఆ వినిపిస్తున్నాదా
సౌండ్ స్లో వస్తా అంది
అవునా వినిపించట్లేదా సరిగా
ఆ వినబడుతుంది ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్న
ఏ తిన్నటూన
అవునా ఏం తింటున్నారు
పప్పు ఆన్నం
ఆ
అ మీరు
పులిహోరా
మ్మ్ ఇప్పుడే మార్కెట్ కెళ్ళిన బుందెలాకు ఆకులు తీసుకొచ్చిన ఏసిన అవి తిన్నతున్నాయి ఆ టూ ఉండే టూ నుంచి ఫోర్టీన్ అయినాయి ఇంకాపిల్లలు వేసింది
ఆ
ఇంకోటి మేక తీస్తొచ్చిన
అన్ని పెంచుకోండి మీరు
అ పెంచాలి కదా అవి రెండు పిల్లలు వేసింది
మీరు జంతు ప్రేమికులవును ఎనిమల్స్ లవర్స్
ఆ
ఏంలేదు
ఇంకోటి డాగ్ తీసుకొచ్చనా డాగ్ తీసుకొస్తే నైట్ త్రీ ఏమో వేసింది పిల్లలు
ఆ
త్రీ పిల్లలు వేసింది
ఆ అవునా
అందరివి చూసి తింటున్నాయిగా
ఆ మీ ఇంట్ల అదొకటి ఉండే వైట్ ఉంటది అదేనా అదే కుక్కనా వైట్ కుక్క ఉండే అదేనా
అవు అదే
ఆ ఇంకేం చేస్తున్నారు మరి
ఏం లేదు అన్న వేసుకున్నా తింటున్నా కాల్ అచ్చింది ఇగ మాట్లాడతున్నా మ్ మీరు
ఖాళీగానే ఉన్న చదువుతున్నా ఎగ్జామ్ ఉంది అని
ఏ ఎగ్జామ్
కోర్ట్ ఎగ్జామ్ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఏమో ఇంకా హల్ టికెట్ ఏమి డౌన్లోడ్ చేయలేదు డౌన్లోడ్ చేస్తే డేట్ తెలుస్తుంది కన్ఫామ్
సెంటర్ ఎక్కడ
ఏమో చెప్తున్నా ఇంకా హల్ టికెట్ డౌన్లోడ్ చేయలేదు హల్ టికెట్ డౌన్లోడ్ చేస్ తే తెలుస్తది అంటే ఇట్లా వ స్తది కదా నోటిఫికేషన్ ఫోన్ లో దగ్గర దగ్గరలనే పెట్టినా కానీ ఏమంటారు మన్న నోటిఫికేషన్ వచ్చింది ఫోన్ లో ఎగ్జామ్ డేట్ వచ్చిందని సెవెంటీన్ రోజు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వచ్చింది నేను ఊరికి కెళ్ళి ఉండే ఇన్నిడేస్ ఆ సమ్మర్ హాలిడేస్ ఇ అయిపోతున్నాయి కదా అని వెళ్ళిన అవును
ఆ
పార్క్ కెళ్ళిన టెంపుల్స్కి ఆ ఆ సిటీలోనే
సీట్ లా ఏం ఎంజాయ్ చేస్తారు విలేజ్కి పోవాలి ఆ
విలేజ్ విలేజ్ లోనే ఉంటం కదా అందుకోసమే సిటీ కి వెళ్ళినము
మీది విలేజా
ఇకదంటే డిస్టిరిక్ట్ డిస్టిరిక్ట్ లోనే పక్కకు కానీ ఇయ్య ఇంట్లోనే ఉంటాం కదా ఎప్పుడు అందుకోసమే వెళ్ళినాం మొన్ననే వచ్చిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేయలేదు ద అవు
నా అది కూడా అ అది ఉన్నది అదిలాబాద్ పడింది
బర్త్డే డేస్ లో ఉంటుంది అందుకోసమే చదుగుతున్నాయా ప్రిపేర్ అవ్వాలి కదా
అవు ప్రిపేర్ అవ్వాలి కదా
ఎంత చదివినా అంటే ఏద వస్తుందో కూడా తెలియదు
ఆ అంత ఏమి ఉండది ఆన్లైన్ లో కొడితే చూపిడుతది
అన్లైన్ లో కొడితే చూపిస్తదా ఏమి చూప్పస్తుంది
అన్ని చూపెట్టదు కానీ మన కొంచెం క్లి దొరుకుతాది
అంటే అన్ని ఇంపార్టెంట్ అనే ఉంటది ఆ బుక్ లోనే ఒక థౌజండ్ ఉన్నాయో ఎక్కువనే ఉన్నాయో ఓ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఆ బుక్ లోనే బుక్ చదివినా మొత్తం మొత్తం చదివినా అయిపోయింది ఈ మధ ఇదేలో గ్యాప్ వచ్చింది మళ్ళీ మర్చిపోయిన ఆ
హ
ఏంటి
ఫైవ్ థౌసండ్ అన్నారు ఎప్పటిదాకా చదివ్రు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిరు
ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు స్టడీ చేసినా డైలీ ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ ఫర్
రోబో లాగా ఏమైనా ఇట్లా కళ ముంగ నుంచి మిషన్ లెక్క ఇట్లా పెడితే
ఆ మిషనా రోబో కాదుది మనుషులమ కానీ చదవచ్చు డైలీ ఒక ఫైవ్ టెన్ పేపర్స్ చదివిన చదివి మొత్తం కంప్లేట్ మధ్యలో మళ్ళీ చదువుడు బండ్ చేసిన మళ్ళీ అప్పుడప్పుడు ఏదో కొన్ని చూసిన మళ్ళీ ఇప్పుడు అన్ని మర్చిపోయిన ఏవో కొన్న గుర్తున్నాయి మళ్ళీ అది మొత్తం చదవాలాల ఒకసారి కొన్ని కొన్ని లేకపోతే ఫోన్ లో ఏదైనా చూడాలా
ఫోనే బెటర్ చూసుకోవాలి
ఇ ఫోను బుక్ అన్ని వస్తాయి గానీ దాంట్లోకి వెళ్ళి ఏదవస్తాది తెలియదా
అన్నీ వస్తాయి కానీ మళ్ళీ రాసేటప్పుడు అన్ని రావు కదా అక్కడ
ఆ వాళ్ళచ్చే హండ్రెడ్ క్వశ్చన్స్ కి మనము టెన్ థౌజండ్ చదివినా దాంట్లోకి వెళ్ళి ఒక ఫిఫ్టీ
హండ్రెడ్ కసంత దానికి మనం అనీ నచ్చినంత క్వశ్చన్లు బరాబరు ఆన్సర్ ఇస్త సరిపోతుంది హండ్రెడ్ కి హండ్రెడ్ లేదు థర్టీ ఫైవ్ కూడా అవసరం లేదు ట్వంటీ ఫైవ్ థర్టీ చాలు
క్వాలిఫై ఎంత ఉందో క్వాలిఫై అయితే సరే అది కూడా కా
అంద అయితే అడగి ఎవరు కూడా
హండ్రెడ్ వన్ ట్వంటీ ఎంత ఉందో చూడాలి అది కొంచెం సేపు పైనాక నెట్ షాప్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసి తీసుకొస్తా తీసుకొస్తే దాంట్లో ఉంటది మొత్తం ఇక ఎగ్జామ్ డేట్ ఏ టైం ఆ చూస్తే చూస్తుంటే నేను ఇంకా చూడలేదు ఫోన్ లో ఓపెన్ చేసినా నీ ఆ లింక్ అదేదో ఐడియా అడుగుతుంది ఓపెన్ చేయడానికి రాలేదు క బయిటికలి ఆ
ఎయిర్టెల్ ఐడియా నా మీది
ఏంటి ఎయిర్టెల్ ఐడియా
సిమ్
ఇ తోటి ఎందుకు నేమేమంటున్నా ఐడి అన్న ఐడి ఐడియా అనలేదు నేను ఐడి ఓపెన్ అయితలేదు అన్నా
ఆహా
ఆ వినిపిస్తలేదా మీకు ఇయర్ బడ్స్ పెట్టుకోండి ఇయర్ బడ్స్ పెట్టుకోవాలి లేకపోతే వినబడది సరిగా కాల్ మాట్లాడేటప్పుడు
ఆ
అ ఇంకేంటి ఇంట్లోనే ఉన్నారా ఎక్కడైనా
ఇప్పుడే బయటికి వెళ్ళినాం పవర్ పయింది
ఆ
హ చూసేరకు పిల్ళ్లకు పాలు తాపిస్తుంది
దానికి పాలు మీరై అంటే కొని తీసుకొచ్చి పెడతారా
కాదు కాదు ఇప్పుడు అదే తాగి తాగిపిస్తుంది తర్వాత మెల్లగా పెద్ద అయిన తర్వాత
ఫుడ్ ఫుడ్ ఏం పెడతారు
ఆ
ఫుడ్
ఫుడ్ ఫుడ్ ఇప్పుడుతు ఇప్పుడు ఫుడ్ తినద అది
మేం కూడా ఒకటి తీసుకొచ్చినాం చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా డైరీ పాలు పెరుగు పాలు పెరుగుేస్తుండే ఇప్పుడు పెద్దగా అయింది అది
హ
ఈ
అది భయం అైతుంది పిల్లని పట్టేది అందుక పోతే
ఆ అంటే చిన్న ఉన్నప్పుడు పడితే అది పైన పడుతుంది కదా దానికి బెల్ట్ వేసి కట్టేసి ఉంచండి
పడతలేదు కానీ వచ్చేస్త
మళ్ళీ అది కరిచిందనుకో నన్న ఇంజెక్షన్ చేయించుకోవాలి టువెల్వ్ ఫిఫ్టీన్ ఒక్కటే ఎక్కడ గరిస్తే అదే ప్లేస్లో వేస్తారు
ఆ
ఆ ఎడవాలిక అప్పుడు ఉన్నామ్మా ఇంట్లో అట్లనే అయింది మా నేను ఊరికెళ్ళి ఉండే నాకు తెలియదు ఆ అన్నకట్లనే అయింద వాడు ఏదో టైం పాస్ క ఆడుకుంటూ దాన్ని అటుటు చేస్తే అది కరిసిిందంట
హ
వసే హాస్పిటల్కిళ్ది హాస్పిటల్ క వెళ్తే ట్రావెల్ ఏ ఫిఫ్టీన్ ఇంజెక్షన్స్ చేసిండట ఒక్కటే ప్లేస్ లో ఏడ్చిండ అట ఇక అందుకోసమే జాగ్రత్త ఉండాలి వాటితోటి
ఆహా
ఇంట్లనే ఉంటాగదా అని పెంచుకుంటే ఏం చెయ్యయి కదా అని నమ్మి ఉంటే
మ్మ్
ఎప్పుడన్న ఇట్లనే వాటికి కూడా చిరాకు లేసి మంచి గా కరుస్తాయి అన్నట్డు ఇంకా ఏంటి విశేషాలు ఎటు వెళ్తున్నారు ఆ వినపడుతుంది
వచ్చిందా
ఆ ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి విశేషాలు ఏమన్నా ప్లానింగ్స్ కు వెళ్ళేది
ఇప్పుడు అయితే ఏం లేదు
ఆ ఫంక్షన్సు ప్రోగ్రామ్స్
తర్వాతనే ఇప్పుడు ఏం లేదు గానీ
ఉంటాయి కదా మ్యారేజెస్
ఆ మ్యారేజ్ ఉన్నది
ఏంటి
ఫ్రెండ్ ది పెళ్ళి ఉంది
అవునా ఈరోజా
మ్మ్ హ్
ఈ రోజా
మార్నింగ్
ఈరోజు మార్నింగ్
రేపు మార్నింగ్
రేపు మార్నింగ్ ఉందా
ఆ ఇయాల ఎం శనివారం
ఈరోజు ఫ్రైడే శుక్రవారం
హ్హ్ మ్మ్
రేపు ఉందా మ్యరేజ్
ఆ అదే చూస్తాన్నా ఇవాళ పోతే మళ్ళీ ఒక రోజు ఆగుడు అయితది పొద్దున పొద్దున ఇంకొ ఎవరికన్నా ఫ్రెండ్ ని పట్టుకొని బైక్ తోటి పోయి
వెళ్ళిరండి
వాడు ఇగ బస్టాండ్ లో ఉన్నాడు రా రా అని పోన్ల మీద పోన్లు చేస్తండు
ఆ
వట్టిగా పోయి కనబడి
హా
ఎళ్ళి రావచ్చు
ఒకే
ఎట్లా పోవలో అదే అర్ధం అయితలేదు
ఎండ ఉంది బస్ కే వెళ్ళండి
అదే చూస్తాన్న బస్ కి పోయి మార్నింగ్ ఫైవ్ కిలా పోయి ఎక్కితే
అవును
టెన్